వినిపిస్తుందండి చెప్ప పండి
బాగున్నారా మీరు
మేము బాగున్నామ అండి మీరు బాగున్నారా
మేము బాగున్నామ మీ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా అండి మరి
మా ఇంట్లో వాళ్ళ అందరూ బావున్నారండి మొన్ననే ఇంటికి యెళ్ళేసి వచ్చాను
అవును అయితే మాకు ఒక అక్కయ్య పెళ్ళి ఉందండి వచ్చే నెలలా ఏమన్నా అంటే నాలుగైదు రోజుల బట్టలు కొనాలిన్నమాట ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్ళి కొనుక్కుందామ్.
ఆ
మీరు కూడా రండి మీరు కూడా రండి నాకు తెలివదు అన్నమాట ఏ చీర కొనాలి ఏ లంగా కొని కొనాలి
అంటే మీరు ఏ రకాల బట్టలు వేసుకోవాల అనుకుంటున్నారో ఒకలిస్ట్ ద్దు పెట్టుకో అంటే ఒకటి రాసుకోండి రాసుకొని పెట్టు కొండి ఒక దగ్గర ఆ మనమ్ దాని ప్రకారం మ్ బేగా
వెళ్దాం అయితే నేను చార్మినార్ దగ్గర మ మదిన దగ్గర క్లాత్ చీరలు ముక్కలు అవి ఇవి బా బాగుంటాయి తక్కువ ధరలులా వస్తాయా అని విన్నాను
ఓ
మీరు మీరు వస్తా అంటే చార్మినార్ దగ్గరికి వస్తా ఆ రోజు ఇంకా షాపింగ్ చేద్దాము అట్లనే అన్నం బిర్యానీ తిందాం అనమాట
ఓకే మ అర్ది అవునా వెళ్దాం అంటే వెళ్దాం ఎప్పుడు వెళ్దామ్.
నాకు ఒక పరి పరీక్ష ఉంది అన్న కదా అండి దాని తర్వాత రోజు అయినా పోదాము ఎప్పుడైనా పోదాము
ఆ
మా అక్కయ్య పెళ్ళికీ ఏమైందిక ఆ ఆ సర్ మీ వీళ్ళ బట్టి చెప్పినా ఏం కాదండి నేనైనా వస్తా అన్నమాట
మా ఇంట్లో పెళ్లి
అంటే ఒకటి హల్ది కి కొనాలిండి పెళ్లికి కొనాలి రథానికి కొనాలి ఇంకా గోరింటాకు ఫంక్షన్ తెలుసా అండి మీకు గోరింటాకు
ఆ మెహందీ ఫంక్షన్ అంటారు ఓకే గోరెంటాక్ ఫంక్షన్
మండి మా తెలుగు చిి తెలుగులా
కరెక్ట్
అవునా అయితే పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వథం ఉంటది ఈ ఐదు రోజులకి నాకు బట్టలు కొనుక్కొచ్చుకోండి అని ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చిరండి నాకు మన మన చుట్టాలు వాళ్ళు
పెళ్లి కూతురు కన్న ఎక్కువ మీకే చర్గ కదండి
పెళ్లి కుతురుకి చీర కడతే ము ముప్పై వేలు అంటా అండి మాకు
ఆ మా దగ్గర కూడా అండి మేకప్ అంటే వాళ్ళకి రెడీ చేసి జుట్టేసి చీర కట్టి కడుత ముప్పై ఐదు వేల అండి
నేనైతే ముప్పై వేలకే మాట్లాడినండి మీరు నాకు చెప్తే నేను ముప్పై వేలకే మాట్లాడుతును కదా బేరం
లేదండి మా దగ్గర ఈ అక్క కొంచెం మంచిగా మేకప్ చేస్తుందండి
అవునా అయితే ఈసారి నా పెళ్ళికి మేం మిమ్మల్ని మీ దగ్గర వెలుస్తాండి ఈసారికి అయితే మా అక్క మా అక్కయికి ఆల్రెడీ పీల్చినాము చెప్పండి చెప్పమండి చెప్పండి
మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి
ఎవరక అండి
నాకే అండి
అవునా ఇతనిషాపి మీషా మీషాప్ ేం చేస్తా అండి నాకు చాలా ఇష్టం అనమాట నా స్నేహితురాలు పెళ్ళిళ్లు అట్లా ఇట్లా వెళ్దాం అనడానికి
అవునుగాండి అంట అయితే ఇప్పుడు చూస్తున్నారండి పెళ్ళి మాత్రం మరి వచ్చే సంవత్సరం చేస్తారండి పక్క అంటే కంపల్సరీగా
వామ్మో ఇట్లా అయిందిందండి మీరు గింత షాక్ ఇయకండి నాకు భయం అయి చాంది
కే అది ఒక పెద్ద ఆవక్క అయిన విషయం అండి నేను మొన్న ఇంటికెళ్ళాను కదా ఇంటికి కేళ్ళానని చెప్పాను కదా ఇప్పుడు అట్లా వాళ్ళ చూశా చూసారండి నాకు తెలియకుండానే నా యొక్క నా యేప్ ఒక చిత్రాలు పంపించరండి వాళ్ళకి
వామ్మో అట్లా కూడా జరిగినాయా అండి
అదే జరిగినాయండి ఈ రోజు రేపు అబ్బాయి కాల్ చేస్తాడంటా అండి
మా దేవడా దేవత నువ్వు దేవతవీ
నాకు భయం అంటే నాకు చాలా భయం వేస్తుందండ్
అయితే నేను రానా అండి, నా నేను ఒకవేళ న తే నేను చేసుకుంటా హ హ్
ఇహ్ హా హా
ఏ వద్దండి మా అక్కయ్ మా మా అక్కయ్య పెళ్లుందండి వద్ నండీ నాకు ఇప్పుడే తొందర లేదు ఇంకా నాకు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓన్లీ మా అక్కయ్య షాపింగ్ చేసే
ఆ నా ఒక్క ఫ్రెండ్ ఉందండి ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకుంటా ఆ అమ్మాయి పెళ్ళి చేసు కుంటా అని అనుకుంటుంది తను కూడా వాళ్ళు ఇంట్లో చేస్తా అంటున్నారంట.
అవునా ఏందండి అప్పుడే అందరు పెళ్ళిళంటురు ఎందుకు ఇప్పుడే
ఎవరంటే ఈ ఇంతకు ముందు చెప్పాను కదా ఒక అమ్మాయి ఎంబడ అందరు పడతారనిమ అను
అవున అవునండి
అమ్మాయి అందుకే ఇంకా అక్కడ శ్రీకాళహస్తికి వెల్లి పూజ చేయించుకొని వచ్చింది ఆమే
పెళ్లి కావాలనా అండి
అంటే అక్కడ మా అంటే అక్కడికి వెళ్ళేదే ఆ పెళ్లి పూజ కోసం అండి కానీ నాకు చెప్పడం అయితే జాబ్ కోసం అని చె చెప్పిందండి
అక్కడ ఎందుకు పోతారో నా కూడా తెలుసండి శివుడికి ఒక పూజ చేస్ సర్ అంటే కదా శని అంటే లైక్ ప్రేమ పెళ్ళి దోషం అట్లుంటే తికిపోయింది పుట్టినరోజుకి బిర్యానీ పెడతా అన్నది పెట్టలేదండి ఆర్డరు
ఆ అట్లాంటమ్మాయె అండి ఈమె గూడా
పైసల్ కొడతా అన్నది పైసల్ కొట్ట లేదండి నేనేమో మా నాన్న ఫంక్షన్ పోయిండు మా అమ్మకి నాకు బిర్యానీ తింటాము అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు తినిపిస్తానే అన్నది నాకె నువెవరో తెలియదు బాయ్ అన్నా.
ఓకే మనము పరీక్ష రాయడానికెళ్ళిన రోజు మెరె పోయి తిందామండి. ఇక్కడ మంచి రెస్టారెంట్ లో
తిందామండి భోజనం పె ఎంత పెద్ద భోజనశాల ఉండాలంటే అక్కడ పోయి తిందాం అనమాట
ఆ ఆ అమ్మాయి తిరుపతేళ్ళింది అటే శ్రీకాళస్తి ఎళ్లి పూజ్జేయించుకుందండి. పూజ్జేయించుకొని నాకేమని చెప్పిందంట్ అంటే ఓన్లీ జాబు జాబ్ కోసం అని అనిందండి కనంతకుమున్న ముందు రోజు ఏం చెప్పిందంటే వాళ్ళకి ఏదో మ్యా చోచ్చిందంట అంటే వాళ్ళ పెళ్లిి సంబంధం వచ్చిందంట ఆ పెళ్లిి సంబంధము ఈమె ఈ అమ్మాయి వద్దన్నదంట కనీ ఇంక వాళ్ళ బంధువులందరూ ప్రోత్సహిం వచ్చి కొంచెం ఒప్పుకునేలా చేసారంట
ఒప్పుకుందా ఎంది
ను ఈ అమ్మాయి ఒ ఒక చిత్రాలు వంపిచ్చారంట్ పంపించినాక వాళ్ళ బాబాయ్ ఏమన్నాడంటే
చెప్పండి
వాళ్ళ బాబాయ్ ఏమన్నారం అంటే యామ్ అంటే అబ్బాయికి ఇంకా వేరే పెళ్లి సంబంధం చూస్తున్నట్టున్నారు మనం ఇప్పుడే పంపడం అవసరం లేదు అని వెయిట్ చేయించారంట.
అవునాండి అయితే నాకొక స్నేహితురాలు ఉంటదండి ఏం జరిగింది చెప్పనా అండి
కాదు ఈ అమ్మాయి ఏమని చెప్పిందంటే వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి ఓన్లీ పెళ్లి బలం మే వరకే ఉందంట మళ్ళీ రెండు సంవత్సరాల వరకు లేదంట
ఓయమ్మ ఇప్పుడే పెళ్లి అయితదాఅండి
ఆ అయితే అందుకే ఇంకా అట్లా మరి టూ ఇయర్స్ ఉంది చి రెండు సంవత్సరాలు ఉంది కదా అని ఆ అమ్మాయిని పూజెేయించారేమో అని నాకు అనిపిస్తుంది అమ్మాయి నాకేం చెప్పలేదు
నాకు అసలు తెలవదు కదండి మీ స్నేహితురాలు బాగుంది కదండి ఈమె ఎవరో
ఉమ్
అయితే నాకు మా ఇంట్లో కూడా ఒకటి ఏదో జరిగిం ఉంది లేండి మీకే ఇలా జరిగిందంటే మాకెందుకు జరగదండి.
ఓ అందరికిీ ఇలానే జరుగుతుందా అండి
అయితే నేనబ్బాయిని పోయి చూసొచ్చినా గూడా అండి
ఇది ఇంకా షాక్ అండి ఇది ఇంకా అవక్కైన విషయం అండి నాక్ గుండె పూటొచ్చేలాగుంది.
అయితే వాళ్ళెదురు కట్ వాళ్ళెదురు కట్ కట్నం కూడా ఇస్తా అన్నారండి. కాకపోతే లాస్ట్ కి ఏమైందంటే వాళ్ళు ఇప్పుడే పెళ్ళి చేయమన్నారు. మా నాన్నగారేమో ఇంగ ఒక వారం ఆహ నెలలు ఏడు నెలలు వరకి వద్దు చదువుంది. మా అమ్మాయికి ఇల ఇట్లా అని వాళ్ళకి చెప్పిరు వాళ్ళు ఇప్పుడు ఆగను ఇప్పుడే కావాలని వేరే ఆమెకి సెట్ చేసుకురు.
ఓ అలా ఇలా అయిపోయిందండి. మీరు నాకు చెప్పలేరు ఏందండి ఈ విషయము
ఇప్పుడే ఎదో
ఇంకా మెల్లిగా నేను చెప్పేస్తున్నానని మీరు ఇప్పుడే చెప్తున్నారు.
లేదు లేదండి నాకు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మర్చిపోయినా అబ్బాయి బావు కానీ అబ్బాయి చాలా బాగుంటాడుండి నేనే బాలేను అనమాట. ఆ కానీ ఆ అబ్బాయి అదృష్టం లేదు ఆయిన వద్దులేండి. అయినా నా కొద్దండి ఇప్పుడే పెళ్ళి రెండు సంవత్సరాలు ఆగాని చెప్పిన అనమాట మా ఇంట్ల.
అవునా అండి మా ఇంట్లో అయితే ఆగేలాగా అస్సలు లేరండి బండి ఫాస్ట్ గా పోతుంది.
ఏమైందంటే మా నాన్న వాళ్ళ పెళ్ళి రోజుల నన్ను చూసిర అంటల. లంగా వోణిలా ఇక ఆ వీడియో లో పట్టుకొని నన్ను చంపిరు ఆ నన్ను వీడియోలో. చూసిరంటే అప్పటి నుంచి నన్ను చంపిరండి. ఒక పదిహేను రోజులు చంపి చెబితే పదహారో రోజుకి పోయినా అన మాట వాళ్ళ ఇంటికి ఇగ డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోయి భోజనం తినేసి వచ్చిన.
ఒక్క దానివే వెళ్లినవ
ఒక్క దాన్నే పోయినండి మొన్న నే మా నాన్న వాళ్ళ చుట్టాలే అనమాట వీడియో కాల్లో చేసిరు. మా డాడీ కి ఏమో ఇంకా మళ్ళీ నన్ను పక్కన నిలబడి ఫోటో దిగు అంటే ఏ చల్ నేను దిగను అన్న నేనెందుకు దిగుతా అని అన్నా ఆ
ఒక్క దానివి వెట్లా పోయినవు
ఏమైతదండి నాకు తెలిసిన వాళ్లే చుట్టాలే మా నానమ్మ వాళ్ళ సంబంధించిన వాళ్ళే. మాకు ఒక ఊరుంటది లేండి హైదరాబాద్ దగ్గర అక్కడ చుట్టాలు ఉంటారు. మ కానీ లాస్ట్ కి లాస్ట్ కి వేరే ఆమెత పెళ్లయి అయితంది లేండి ఆయనకి నాకు నచ్చలేగా లాస్ట్ ఆ అమ్మాయి అస్సలు బాలేదండి నేనే బెటర్ అండి వంద రేట్లు. బ్యాడ్ టేస్ట్ వాళ్ళకి టేస్ట్ లేదని అర్థమయింది మేము ఒక సంవత్సరం ఆగమన్నామ అండి కానీ ఆయన చాలా మంచోడండి బక్కగా ఉన్నాడు మస్తు ఉన్నాడు మా కాలేజ్ దగ్గర చదువుకున్న ఆయననే నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్ద అంతే
ఓహో
చాలా జరిగింది లేండి ఒకస ఒక రెండు రోజులు మూడు రోజులు
ఈ ఈ మధ్య
నచ్చదు అండి న నచ్చలే అని చెప్పండి ఏముంది. నేను అటు ఎవర్నినేను అవునా వేరే దేశం అబ్బాయిలా అండి. వాళ్ళు
వేరే దేశంలో సెటిల్ అయ్యాడండి
ఓ మీకి వేరే దేశం వాళ్ళనే చూస్తున్నారా ఆ మమ్మల్ని ఈీ దేశం వల్ల కూడా చూత్త ఆండ్రూ కానీ నేను చూడలే మా నాన్న చూడలే వాళ్లు చూపిచ్చి అంటే ఇట్ల మీ అమ్మాయి ఉంది కదా చేసుకుంటాం చేసుకుంటాం అని వెంబడ పడ్డారు తర్వాత మళ్ళా బానే దేవుడు దేవుడు ఏమనుకుండో గాని వదిలేసిండుగా ఆ సంబంధాన్ని
అవునా నాది ఎట్లుంది తెలుసా నాది ఎట్లుందండి మా వొళ్ళు ఇంకా అన్ని ఫిక్స్ చేసుకు కాని నాకు లాస్ట్ కు ఫోటో చూపిచిరండి
అవునా
ఉ
అంటే ఇప్పుడు తర ఆ అవ అయిపోయిందా అండి పూల పండ్ల ప్రోగ్రాం అలాంటివి ఏమన్నా
ఏ ఆవేం కాలేవండి ఇంకా నేను అబ్బాయితో ఫోనే మాట్లాడలేను
సారి నాకు చెప్పండి తర్వాత ఏమైంది అని
ను ఊరందరికి మీరు ఊరందరికి చెప్పకండి
నేనేం చెప్పనండి నేను ఒక మం మంచం మీందనే కూర్చొని ఒక సైడ్ కూర్చొని మాట్లాడినా ఆయన ఒక సైడ్ కూర్చొ మాట్లాడు మీరు కూడా అట్లా ఫోన్ లో మాట్లాడుకోండి అంతేముందల్లా అయితే ఇప్పుడు నేను చెప్పిన్నా అండి నా గురించి ఏమన్న మీకు ఇన్ని రోజులు మీరు నాతో అలా చెప్పిరి అంతే ఏముంది మ్
ఓకే
సరే అండి మరి నాకు ఫోన్ వస్తుంది వేరేది ఆ ఓకే అండి చదువుకోండి